ఎలా ఉన్నారు
బానే ఉన్నా నువ్వు
నేను కూడా బానే ఉన్నా ఏం చేస్తున్నావ్
ఇప్పుడు ఖాళీయే
ఏం లేదు మా స్కూల్ కి వచ్చినం ఆ తినా నువ్వు తిన్నావ ఏం చేసి
ఉప్మా తిన్నాం
కన్ఫామ్ అందరు బావున్నార ఎక్ దమ్ ఇంకా చెప్పు ఉట్టిగనే టైమ్ పాస్ చేయడానికి ఆ మామ్మీతోనే వచ్చిన ఆ
కాలేజ్ కి ఎందుకు రాలేదు
ఫిప్టి అనే పని ఉండే కొంచెం అందకే
గురించే అడుగుతున్నారు ఎందుకు రాలేదు ఎ
అంత సీన్ ఏం లేదు వాళ్ళు ఎందుకు అడుగుతారు నా గురించి తజ ఏం లేదు ఉట్టి గానే కూర్చొని ఉన్నా స మమ్మీ డాడీ తో ఫోన్ మాట్లడుతుంది ఆ మీ మమ్మీ ఏం చేస్తుంది.
ఏం లేదు ఖాళీయే
కాలేజ్ కి ఎవరివరు వచ్చింది.
చాలా మంది వచ్చిళ్ళు నిన్న వచ్చిన వాళ్ళందరు వచ్చిళు
ఆ ఏ ఏ క్లాసెస్ జరిగినీయ్
వాళ ఫస్ట్ పీరేడ్ నెంబర్ లేదు, సెకండ్ లో మాకు లాంగ్వేజ్ గడిచింది థర్డ్ ఇంక ఫోర్త్ కొంచెం నార్మల్ గా గడిచింది.
ఆ ఇంక చెప్పు
చెప్పు నువ్వే
అందరు ఫ్రెండ్స్ వచ్చినారా?
దు ఇద్దరు వస్తా వస్తా అని హ్యాండ్ ఇచ్చారు.
అందర్ నీకీ హ్యాండే ఇస్తరు.
నువ్ నువ్వే ఫస్ట్ ఇచినవ్ వేస్ట్ ఫెల్లో
నేను ఎందుకు ఇచ్చిన, నేను రానని రెత్రే చెప్పిన. నిన్ననే చెప్ నిన నేన్ రానని
లేదు వస్తా అనే చెప్పినవ్
ఎప్పుడు చెప్పినా, అబద్దం చెప్పవ్
నువ్వే అబద్ధం చెప్పినవ్
రికార్డ్స్ ఉన్నయా, అయిపోయినవా నీవి?
రికార్డ్స్ నాయి రెండు ఇద్దరు రాసిస్తున్నారు
ఇంకేంటి వస్తున్నయ్
హ ఇన్ ఇంకొకరి తోడ్ మా ఫ్రెండ్ సెట్ చేస్తా అని చెప్పింది గా
ఏ ఫ్రెండ్
ఉంది ఒక వేస్ట్ ఫ్రెండ్
నాది ఒకటి రాసి
నావే వేరే వాళ్ళతోటి రాపిస్తున్నా, నేన్ నీది రాసివ్వలా?
ఎమ్లా లు రాసి
లేదు లేదు
ద స్విచ్ ఏయ్ ఎం కా
నాకు రాయడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు, అందుకే నాది వేరే వాళ్ళకి ఇచ్చిన. ైవందా
ఇంకా చెప్పు
చెప్పు నువ్వే ఏం చేస్తున్నావు ఎంది
ఉట్టిగానే ఉన్న
ఉహు
చెప్పు ఎక్క
ఏం ఏం పని ఉంది స్కూల్ వోనిక
ప్రిపరేషన్స్ నడుస్తున్నయి
ఆ ఆహా ఇంకా చెప్
తిన్నావ?
రే ఇపు తిన్నా, అన్యూల్ డే ఎప్పుడుంది?
ఫిఫ్టీ నైన్ ఫి
ఉహు నన్ ఇన్వైట్ చేయవా మరి?
ఏం చేయాలి ఇన్వైట్ చేసి
అంటే నేన్ రావొద్దా?
అవసరం లేదు వచ్చి ఏం చేస్తాం
సరే గుర్తుంచుకో నేను నిజంగానే రాను
సరే ఇంకా చెప్పు
చెప్పు నువ్వే
అందరూ ఏం చేస్తున్నారు క్లాస్ లో
ఏంలేదు ఖాలీయే ఇప్పుడు లంచ్ బ్రేక్ నడుస్తుంది తింటున్నారు అందరూ
హా
ఇంకా ఏదైనా
చెప్పాలి నువ్వే
ఎలా జరుగుతుంది మీ అన్యువల్ డే ప్రిపరేషన్
ఆ మంచిగానే నడుస్తుందండి నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయ్
నువ్వు నన్ను రావద్దు అన్నావ్ కదా నేను రాను
నువ్వు రాకపోతే మరి నేను నీతో ఎప్పుడూ మాట్లాడను
నువ్వే మాట్లాడుతావ్ నువ్వే మాట్లాడుతావు మళ్ళీ
అట్లే అట్లే ఏం లేదులే ఇంకా చెప్పు
ఏం చేస్తున్నావు నువ్వు
నేను లాప్టాప్ లో కొంచెం పని ఉంది అదే చేస్తున్న
ఏం పని
అదే అన్యువల్ డే ప్రిపరేషన్ కోసం త్వరగా చేయాలి అదే చేసుకుంటున్నా
అహా నీకు వచ్చా చేయడానికి
ఆ సూపర్ టాలెంటెడ్
ఇంకా చెప్పు అసలు టైమే గడవడం లేదు
ఆ చెప్పు ఇంకా
చెప్పాలి నువ్వే తిన్నావా
షాపింగ్ అయిపోయిందా దాంట్లో నీది
మేము షాపింగ్ ఏం చెయ్యము
ఎందుకు ఫెస్టివలే కదా చెయ్యరా
ఆ కాని కొంచెం వేరే ఫెస్టివల్ కి చేస్తాం పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కి
దసరా దీపావళికి తెస్తారా
ఆ ఏదో సౌండ్ వస్తుంది నీ దగ్గర ఏం సౌండ్
కూలర్ సౌండ్ కూలర్ ముందే కూర్చొని ఉన్న నేను అందుకే
నీ సౌండ్ కంటే కూలర్ సౌండ్ ఎ ఎక్కువ వస్తుంది
ఇప్పుడు నా సౌండ్ వస్తుందా
ఇంకా వస్తుంది
ఫుల్లు నిద్ర వస్తుంది
ఆహా పడుకో పడుకో
స్కూల్లో ఉన్న కదా ఇంట్లో ఉండే పడుకుంటుంటే
ఆహా ఎన్నింటికి వెళ్తావ్ ఇంటికి
టీకి ఫోర్ ఫైవ్ అయితది
మీ చెల్లని తీసుకురావడానికి వెళ్ళావా
మధ్యలో వెళ్లి వస్తా
బానే ఉన్నారు